హాయ్ అండి కరం ఎలా ఉన్నారు మీ రోజు ఎలా సాగుతున్నది మీ రోజు ఎలా సాగుతున్నది మేడం మీ రోజు
ఇవాళ మొత్తము ఇక్కడ వెదర్ చేంజ్ ఉందండి యాక్చువల్లీ చెప్పాలంటే ఓక్ ఇప్పుడు హ్మ్ పాప స్కూల్కెళ్లి ఉంది బాబుకి తీసుకి వెళ్ళాం తీసుకొనొచ్చాం ఇప్పుడే లంచ్ టైం అయింది గాబట్టి తినిపించాం అ పాపకి టూ టైమ్స్ ఉంది బాబుకి వన్ టైమ్ ఉంది
పాపకు టూ టైమ్స్ అ మేడం ఇప్పుడు పాపకు వన్ టైమేనా మేడం
అవునండి ఇంకా టూ టైమ్స్ స్టార్ట్ గాలే
అయితే ఏం చేశారు మేడం ఈ రోజు వంట మరి మీరు
ఈ రోజు పాపకి బాబుకి దోశ ఆట్ టిఫిన్ లో పెట్టేేశామండి బాబు స్నాక్స్ మార్నింగ్ ఏం తినెళ్ళాడు కాబట్ ట్టి అదే స్నాక్స్ లో తినేసాడు ఆ స బ పాపక్ గుడా అదే వెట్టామండి డైలీ ఇడ్లీ వడ అట్లా వంపిస్తాం అండి
ఓకే ఓకే మేడం అయితే నేన్ ఏమంటున్నానంటే ఇప్పుడూం ఇప్ ఇప్పుడు మీరు మార్నింగ్ అంటే పాప మరియు బాబు వేరువేరు స్కూలా లేకపోతే ఒక్కటే స్కూలా మేడం
ఫస్టు ఇద్దర్ ఒకటే స్కూల్ ఉండే సార్ అయితే పాపకి ఫీవర్ అస్తే బాబు నేన్ వెళ్ళ అని
హహా
బాబుకి ఫీవర్ అస్తే పాప వెళ్ళ అని అయితే బాబుకిి ఫింగర్ కొంచెం కట్ అయింది
ఓకే
అ తర్వాత పాపకి తలకి దెబ్బ తాకింది అట్ల ఇయర్లీ ఒక సి సిక్స్ మంత్సే సరిగా యేళ్ళారండి
వహా ఇయర్లీ ఒక సి అన్ అంటే ఏదన్న ఒక సి స్నేస్టోనీ ఏంటిదంటే హాఫ్ అనేది వెళ్ళడం అన్ జరిగింది
అంతకీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేసే వెల్లుడు
ఓకే వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేసే వెళ్ళడం అది జరిగింది పూర్తిగా అనేది వెళ్ళలేదు
ఒకరు అట్ల అట్ల జేసారండి
ఆహా ఒక్కరికొకరు అలా అలా చేశారు దాంతో ఏంటిదంటే మీకు స్కూల్ అనేది కంటిన్యూస్లీగా వెళ్ళలేకపోయారు
ఇగ అందు గురించే వాళ్ళ డాడీ ఏం డెసిషన్ తీసుకున్నారంటే వద్దు
అ
వీళ్ళు ఒక దగ్గర ఉండుడు కరెక్ట్ కాదు మళ్ళీ మనకు అట్టిగా కంప్లైంట్స్ వస్తాయ్ ఒకరిని చూసి ఒకరు ఇది జేస్తున్నారు వన్ డే కూడా ఒకరిని వదిలి పెట్టి ఒకరు అసలు ఉండట్లేదు మాకు కరెక్ట్ అనిపీయలే అది అయితే ఇంకా పాపకి ఫాతిమలో వేసి బాబుకి ఇక్కడ ఏ ఏదో ఒకరికి ఇక్కడ ఉంచుదాం ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళామండి
ఎక్కడికి
సలామలేకుం ఫాతిమ కాదండి కాదండి సెంట్ క్లారెట్కి వెళ్ళామండి ఇద్దరు ఇద్దరిని తీసుకొని వెళ్ళాం
ఆ
అయితే చూద్దాం ఒక క్లాసు తక్కువ ఒక క్లాస్ ఎక్కువ పాప హ యూకేజీలో వేసి బాబు ఎల్కేజిలో సెట్ జేద్దాం అనుకున్నా
అ మేడం
అయితే అక్కడికి వెళ్ళిన తరువాత బాబు
ఆ చెప్పండి
పాప విన్లే బాబు విన్లే అయితే అయితే పాప ఇస్త పాప వినలే బాబు వినలే అయితే ఇంకా చూసి చూసి ఏడ్చుడు ఇంకా అక్కడ సెంట్ క్లారెట్ స్కూల్ల ఫార్మ్ లు తీసుకున్నాం వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పెట్టి టూ టూ హండ్రెడ్ పెట్టి ఫార్మ్లు తీసుకున్నాం అవి ఇంకా ఆ సగం ఫిల్ చేస్ తాం వేస్దాం అని
మేడం
అక్కడ వేస్ట్ వేస్ట్ అయిపోయినాయండి ఇంక అక్కడ నుంచి వెళ్ళిన తర్వా ఫాతిమాకు వచ్చామండి పాప అస్సలు వినుడులేదు వద్దు నేను ఇక్కడ ఉండా ఉండా ఉండా అనేసి అట్లనే అన్నాడు
మేడం
ఇంకా చూసి చూసి ఇది ఆ పోనియండి పాప అక్కనే ఉండ ఉండనియండి ఇంక్ ఇంకా తను అక్కడ ఉంటది ఈయన వెళ్లొస్తాడు అనేసి అటు అక్కడ చేంజ్ చేశామండి
ఓకే ఓకే మేడం అయితే ఏంటిదంటే ఇప్పుడు మీరు వే వేరు ఇద్దరిని వేర్వేరు స్కూల్లో వేసి వేయడమని జరిగిందన అంటున్నారు మీరు
అవునవునండి
మ్ ఓకే ఓకే మేడం అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు ఇద్దరు వేరు వేరు స్కూల మేడం
అవునండి వేరే వేరే స్కూలే
అ ఓకే క్లాసెస్ ఇప్పుడు పెద్ద అమ్మాయి ఎంత చదువు తున్నారు చిన్నమ్మాయి ఎంత చదువుతున్నారు మేడం మ్మ్ పాప
చ్చేసి ఫస్ట్ క్లాస్ అండి
బాబు వచ్చేసి ఎల్ కేజి పాప వచ్చేసి ఇప్పుడు పాపదే పాపనే పెద్దదా మేడం బాబు కన్ టె ఓ కె మేడం మంచి మంచి విషయాలు చెప్తున్నారు మేడం మీతోని మాట్లాడి చాలా సంతోషంగా పిస్తున్నది అయితే ఇంకొక విషయం అంటే ఈ రోజు ఏం వంట చేశారు మేడం మీరు
ఇవాళ మటన్ చేసామండి
ఆహా ఈరోజు మటన్ చేసారా మేడం
అవునండి అవునండి
హ్మ్ మటన్ ప్రక్రియ కాస్త చెప్తారా మేడం
ఎలా అంటే చూడండి సార్ ఆ మటన్ కి ప్రాసెస్ మేము గసగసాలు మసాల త చూడండి అది ఫస్ట్ మేము ఆహా చెప్తా వినండి సరి చెప్ త ఇన్
అలాగ అలా కాదు మేడం అంటే దానికంటే ముఖ్యం ఎవరు తీసుకొనొస్తారు ఎంత ఎంతతో తీసుకోనోస్తారు అక్కడి నుంచెల్లి స్టార్ట్ అనేది చేయండి మేడం అలాగా
అయితే మా వారు తీసుకొని వస్తారు అండి ఇవాళ
ఆ
మా వారు తీసుకొని వచ్చిన తర్వాత మా అమ్మగారు వండు వండు
మీ దగ్గర రేట్ ఎంత ఉన్నది మేడం నాలుగు వందల హాఫ్ కేజీ ఐదు వందల మేడం
ఆ లేదండి మేము బడ మటన్ తీసుకొని వచ్చామండి
ఓకే ఓకే మేడం అది ఎంత నడు
అది త్రీ హండ్రెడ్ కి కేజీ ఉంటది సార్
అ త్రీ హండ్రెడ్ కి కేజీ అ ఓకే మేడం చెప్పండి మ
వన్ ఫిఫ్టీ కి హాఫ్ కేజీ వస్తాది
ఆహా ఇప్పుడు మీరు ఆఫ్కి ఆఫ్ కేజి తీస్
ఆహా నిచ్చి ఉదర్ కోనమ్ గిరి య నక్కో మరో వా కోనమ్ గిరే అ నిచే అయితే అయి అయితే అయితే మా వారు తీసుకొనివచ్చారు మా వారు తీసుకొనొస్తే మా అమ్మగారు కడిగారు
ఆ
ఇది గసగసాలు నూరి
ఆ మేడం
అది పక్కన పెట్టి అది మంచిగా ఫ్రెష్ కడిగి ఆ తర్వాత కు కుక్కర్ లో వేసి కొంచెం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం హల్దీ వేసి ఓ కొనుకో సగం ఒక గ్లాసు లో ఒక్కొక్క సగం గ్లాస్ వాటర్ వేసి మంచిగా అది ఒక టూ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచామండి ఆ తర్వాత్ త అది తీసేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఒక ఆనియన్ కట్ చేసి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మస మసాలా సాల ఏదైతే మనం నూరి పెట్టుకున్నామో అది వేయాలండి
అయితే మేడం ఇది గసగసాలు మసాలా అనేది మీరు ఫ్రిడ్జ్ మన నువ్ గ్రైండర్ లో నూరుతారా లేకపోతే, రుబ్బురోల్లో నూరుతారా మేడం.
లేదండి రుబ్బురోల జమానా పోయింది కదండి, గ్రైండర్ లోనే మిక్సీ చేస్తామండి.
ఘన్ అంటే కొందరు పెద్దవారు ఏంటిదంటే రుచికరంగా ఉంటదనంటారు కదా మేడం అట్ల్
ఆహ లేదండి మేము దీంట్లా జేసుకొనే రుచికరంగా వండుకుంటామండి. అయితే అది ఆనియన్ ఫ్రై అయిన తర్వాత, మసాలా ఫ్రై అయిన తర్వాత, రెండు మిర్చి వేసి అది ఫ్రై అయిన తర్వాత కొంచెం చ సాల్ట్ మళ్ళీ కారం, హల్ది ఆ కొత్మీర్ ఏసి మంచిగా అది ఆ మసాలా మనం ఏదైతే వేసామో అది మంచిగా ఫ్రై ఎయ్యాల్ ఫ్రై కావాలి, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనమ్ తీస్కొచ్చిన మటన్, అది బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఆ మట్ టన్ వేసుకున్న తర్వాత అది ఒక సిమ్ లో ఒక మంచిగా ఆ కలిపి స్పూన్ పెట్టి అది క్యాప్ పెట్టేయాలె పెట్టేసిన్ తర్వాత
మేడం
దో మినిట్ రుకో బాత్కర్రి అది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొన్ రెండు టమాటాలు వేస్కోవాలండి. ఏయ్ ఆ రెండు టమాటాలు వేస్కొని ఆ రెండు టమాటాలు, చిన్న చిన్న సైజ్కి రెండు కావాలె ఒక పెద్దదైతే ఒకటి. ఒక కొత్తిమీర్ వేసి, కొత్తి కొత్తిమీర్ వేసి మళ్ళ గరం మసాలా పౌడర్ మీద నుంచి వేస్కొని, అది మంచ్ ఇంకో టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత, కొన్ని వాటర్ వేసి ఒక్ కొన్ని వాటర్ వేసి కొంచెం లైట్ గా, ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మంచిగా అది ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి, ఒకవేళ గ్రేవీ కావాలన్ తే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ
అయితే ఇప్పుడు ఒక్ అంటే ఒకవేళ ఫ్రై గనక చేసినట్లయితే ఆ ఫ్రై గనక చేసినట్లయితే, మీరు దాన్ని ఏంటిదంటే గ్రేవీగా హా గ్రవ్ కూడా గ్రేవీ
ఇప్పుడు మనం పట్టుకుంటాం కదండి, ఇప్పుడు కుక్కర్ లో ఏదైత్ తో మటన్ కి కొంచెం సూప్ ఎందుకంటే మనం కుక్కర్ లో ఏదైత్ తే మటన్ వేసి బాయిల్ చేస్తామో అది ఆల్రెడీ దాంట్లో సాల్ట్ ఉంటది, ఆనియన్ పేస్ట్ ఉంటది, ఆనియన్స్ ఉంటాయి ప్లస్ హల్దీ ఉంటది. ఆ దాంట్లో ఒక మనకు మిక్సీ చిన్న జార్ బరాబరు వాటర్ ఎళ్తాయి దాంట్లో. అది మంచి మస్ సాల వాటర్ ఉంటది కాబట్టి, మేము వేరే వాటర్ వేయమండి ఆ వాటరే వేసేస్తాం ఇంక్
ఓకే ఓకే ఓకే అంటే ఏంటిదంటే మనం ఆల్రెడీ అది ఏదైతే నీరు ఉంటాయో నీరు అనేది వేస్ట్ చ్ మనం చేయమన్నట్టు
ఆహాహా అది వేస్ట్ పోనీయం బయట పారేయమండి అదే కంటిన్యూగా చేస్తాం అన్నమాట
ఓహో అదే కంటిన్యూగా చేస్తామన్నమాట అంటే వేస్ట్ దానిలో చేసి దాన్ని పారేయడం అనే అది లేదని మీ మీరు చే మీ మీ వంటలో అది బాగమన్నట్టు ఆ
అవునండి అవునండి ఎందుకంటే అది ఆల్రెడీ సాల్ట్ ఉంది అది మంచిగా బాయిల్ చేసిన వాటర్ కాబట్టి అదే వేస్తే అవింకా టేస్టీగయితదని మా అభిప్రాయం
ఓకే ఓకే మేడం అయితే ఇప్పుడు నేనేమంటున్నాననమంటే ఇప్పుడు మీ కొంతమందికు కుక్కర్ లో చేస్తారు కదా మేడం
మేము డైరెక్ట్ కుక్కర్ లో బాయిల్ చేసి వేరే బౌల్ లో తీసేసుకొని చేస్తామండి.
ఆహా మీరు డైరెక్ట్ కుక్ అంటే కుక్కర్ లో బాయిల్ చేసుకొని దాన్లోకెళ్ళి మళ్ళీ తీసి మళ్ళీ ఏంటిదం అంటే బాయిల్ చేసేదీ తీసి మళ్ళీ గరిసెలో వేసుకొని మళ్ళీ ప్రిపేరనేది చేస్తారని అంటున్నరు
అవునవునవును
అంటే జస్ట్ ఏంటిదంటే కుక్కర్ అనేది ముక్కలుడకడానికి కుక్కరనేది వాడతారు మీరు
అవునండి అవునండి
ఆహా ఏంటిదంటే నార్మల్ గా మనకిలా ముక్కల ఉడక ఉడికె ఇలా ముక్కలు ఇలా ముక్కలు మనకు ఉడికేందుకు కొంచెం అది అయి తది కాబట్టి ఎంటిదంటే మనం తప్పనిసరిగా మనం ముక్కలని ఉడకడానికి మనం కుక్కర్ లో వార్ అంటే ముక్కలనేవీ బాగుంటాయని మీ అభిప్రాయం అంతేనా మేడం
అవునవును
ఓకే మేడం చానా చానా చానా చానా మంచి విషయాలు చెప్పారు మేడం మీతో మాట్లాడి చాలా సం షంగా అనిపించినది ధన్యవాదాలు మేడం
ఓకే ఓకే ఓకే అండి ఓకే అండి
ధన్యవాదద్ ధన్యవాదాలు మేడం